హలో
మహ్మ్ బాగున్నా నువ్వు బాగున్నావా
ఎండి సన్నాం
ఏం చేయాల ఖాళీగా ఉందో ఇప్పుడు ఏదో పని ఉంటే చేసి నువ్వు
నేను కూడా ఖాళీని ఇప్పుడే ఫాస్టింగ్ ఓపెన్ చేసుకుని
ఎంతన్నావు
నేనా బయట నుంచి పానీపూరి తెచ్చుకుంటేమి ఇంకా కాలేజ్కి వెళ్ళి అట్లే పానీపూరి తెచ్చుకుంటేమి ఫోర్ ప్లేట్స్ నేను ఒక ప్లేట్ మా అక్క ఒక ప్లేట్ తిని ఇంకా టూ ప్లేట్స్ ఉన్నాయి మామినోస్ తాడు రోజు ఫాస్టింగ్ ఓపెన్ చేసుకునేనికి
ఆ మీఅన్న మీ ఇంట్లోనే ఉంటారా
ఆహా మా అన్న కూడా మా కాలేజ్ లో ఏవోలాగా వర్క్ చేస్తారు అక్కడ మా అన్నకు రోజు లేట్ అయిపోతుంది అక్కడ ఫాస్టింగ్ ఓపెన్ చేసి జస్ట్ నీళ్ళు తాగేస్తాడు. అంతే ఇంకా ఇంటికి వచ్చ్ ఇంక మా ఇంటికి రోజు వస్తాడు ఇంగ మనకుస్ ఏదో ఒకటి చేసి పెడ తం
హ్మ్మ్
ఈరోజు యాక్చువల్గా ఇంట్లో ఏం చేయకుండా పండగని బయట నించి తెచ్చు కున్నాం ఫాస్టింగ్ ఓపెన్ చేసేసుకున్నాం. దాంతోనే అని ఇంట్లో వచ్చి ఆ పండగ
ఏం పండగ
అది సతామి అని అంటారు దాన్ని పెద్దోల్ పండుగ అంటారు అంటే కుష్కా చేసి మటన్ కర్రీ చేసి ఆ స్వీట్ చేసి వాళ్ళ పైన ఇస్తారన్మాట హ్మ్మ్
అక్క ఈరోజు కాలేజీకి పోయింటివా
ఆ పోయింటి నువ్వు
మ్మ్ వెళ్ళింటి
ఏం జరిగింది
వెళ్ళినాము ఇంకా వెళ్తానట్టే ల్యాబ్ ఉంది టూ అవర్స్ మ్యాట్ ల్యాబ్ అది చూసుకున్నాము. బట్ అక్కడే ఏం చె ప్పలా సార్ వాళ్ళు ఏం చెప్పలేదు ఆ అయిపోయింది కానీ అవే చేస్తా ఉంటా ఫైవ్ ఎక్స్పరిమెంట్స్ ఉన్నాయి అవి ఎప్పుడు అయిపోయినాక అవే చే స్తా ఉంటాము సార్ వాళ్ళు కూడా ఏం చెప్పరు మేమ అవి టైప్ చేసుకొని జెట్ చేసుకుంటా ఉంటాం అంతే మళ్ళా ఆ తర్వాత ట్రాన్స్ జూజర్ క్లాస్ ఉంది అది ఒక ఇం పీ టి ఎల్ అనమాట
ఆ మాక్కూడా ఉంది
అవునా ఆది ఆసార్ వచ్చి ఆద్ దాని గురించి చెప్పడు ఏదేదో చెప్తాడు వచ్చి ఇంట్రొడక్షన్ చెప్పండి, ప్రోగ్రాం రాయండి, ఆ పైథాను సీ. ఆ అం దాని కోసమే కదా పెట్టింది అది చెప్
హుమ్ హుం
అవి చెప్పకుండా సి, సి అంటే బోర్డు మీద పిలిచి ఏదో ఒక. ప్రోగ్రామ్ ఇచ్చి సీ లో రాయి పైథాన్ లో రాయి అంట అంటాడు
ఆ
ఏం పోతాం లేరా అని పోలా ఆ క్లాస్ కి
ఇంతవరకు ఒక్క క్లాస్ కూడా చెప్పలేదా ఆయి ప్పా ట్రాన్స్డ్యూజర్ పైన
తా ఉన్నాడు ఫస్ట్ లో ఒక టూ వీక్ త్రీ వీక్స్ చెప్పినాడు, ఇంకా చెప్పి వేస్ట్ ఏ ఎవరు వినలేదు అనేసి సార. అప్పడునుంచి ఇట్లా స్టార్ట్ చేసినాడు
ఓహో మా కాలేజీలో కూడా ఒక ఫ్యాకల్టీ ఉన్నారు అట్లే మూసేకి వస్తారు ఆ సార్ కూడా అంతే ఎన్నో అది నార్మల్ ఆ సబ్జెక్ట్ అనమాట ఎన్ ఓ సి అది చెప్పకుండా ఎన్నోసారి సెల్ఫ్ ఇండ్రక్షన్. కెన్ హావ్ ఎ స్టార్టెడ్ ఆ ప్రాక్టీసింగ్ ప్రోగ్రామ్స్ కోడ్స్ అంటాడు ఫస్ట్ వస్ తానే
అవును అట్లే వేస్తాడు మా సార్ కూడా
మ్మ ఆయనా ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ అంటా
ఆహా
అందుకు అంత చేస్సన్నాడు
ఉనులే
మ్యాథ్ ల్యాబ్ లో ఫిఫ్త్ది అయిపోయిందా మీకి.
ఆ అయిపోయింది
అది ఫిఫ్త్ లో ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు ఉన్నాయి కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ చేసినారా మీరు,
ఆ ఫైవ్ పాయింట్ ఫైవ్ అది లేదు కొందరు చేసినారు బాయ్స్ లో గర్ల్స్ కేం తెలీయదు బాయ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసినారు.
ఆ ఈ బాయ్స్ కి ధూలు ఎక్కువలే
కదా నాకదే అనిపిస్సాది నా ముం రు అంటే మేము లాస్ట్ లో కూర్చున్నాము బట్ ముందరా చేస్తన్నారు ఏం నాకు తెలీదు మ్యాట్లాబ్ లో సర్క్యూట్ కూడా పెట్టొచ్చు అనింది
ఆ ఆ ఆ సిమ్మిలింగ్ ఆ సిమ్ములింగ్ గదా అది ఫైవ్ పాయింట్ ఫైవు
ఆ సిమ్మిలింక్ ఏమో
ఆ మనం ముందే చేస్ సాంటిం కదా అనలాగ్ అనలాగ్ కమ్యూనికషన్ లో
అప్పుడు బ్లాక్స్ మాత్రమే పెడతాన్నాం కదా మనమూ మనకు నచ్చిన బ్లాక్ ఏదో బ్లాక్ పెట్టుతా అంటి కదా కానీ వాళ్ళు అట్లా కాదు రేసిస్ టరు కెపాసిటర్ అట్లా పెట్టి కనెక్షన్స్ ఇస్తాన్నారు
ఆ అ ఆ
అది యాడుంది అనుకుంటి నాను
మ్ ఇంకా ఈరోజు పండగని మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే బిర్యానీ కావాలా బిర్యానీ కావాలా తెచియి రేపు అన్నారు
ఆహా
వాళ్ళకీ పండుగ అని తెలుసు కాని ఏం పండగ అని తెల్ ఓ ఈ పండక్కి బిర్యాని చే రన్మాట
అవునా ఆహా
నా మా క్లాస్ మేట్స్ ఇంకా వాళ్లుంటారు ఇంగా వేరే సెక్షన్ ఎన్లో ఆ ఫ్రెండ్ ఉంది వాళ్ళకి ఏమైనా స్వీట్ చేసుకొని దామని ఆలోచిస్తాన మొన్న ఒక డేస్ షేర్ చేసింది నేను సేమ్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అని
ఆ హా ఆ
గుర్తుకున్నా ఆ మా అమ్మకి నేను వస్తాను ఆ అది చేద్దామని ఉన్నా
ఆహా
మ్ ఇంకా ఒకసారి నాకి ఆ పిల్ల ఏం చేసిందంటే అయ్యప్ప ప్రసాదం అని ఉంటారు కదా అది తెచ్చిచ్చింది నువ్ అప్పటి నుంచి అనుకు అనుకుంటా అన్నా ఏమైనా ఇవ్వళ, ఏమైనా చేసుకుని పోయి ఇవ్వాల, ఇవాళ ఇవ్వళని నే అట్లే అయిపోతాంది.
అవునా నేను మా ఫ్రెండ్ కు అట్లా అనుకుంటాన్నా అది కుదరట్లేనా మా అమ్మ శివరాత్రి జేసి మా పోలీలన్ టే చేయిస్ అమ్మా నెక్స్ట్ వారం చేసిస్ స్సా నెక్స్ట్ వారం చేయిస్సా అనింది ఇయాలకి ఉగాదికి యేసింది దాన్ని.
ఉమ్ నేను మా ఫ్రెండ్స్ ని అడిగినా బిర్యానీ అడుగు తారు గాని ఆ ఊ ఉగాదికి అసలు ఒక మాటన్న పిల్చు టానాని అని అంటే సరలే పోలీలు తెచ్చిస్తాను అన ఏం వోద్దులే నాక్ పోలిలు లండా ఏం పైసాం కాలని ఏం వద్దులే పొలినే తెచ్చియి అని చెప్ తినీన్ మళ్ళ
ఆహా
హుమ్ వాళ్ కి తెలుసు నాకు పోలీలు ఇష్టమని
ఆ
హ్మ్ ఇంట్లో అన్ని ఉన్నాయి మా ఇంట్లోనే నేనే నేర్చుకుని వేసిన లాస్ట్ కి రెసిపీ పోలిది మంచిగా హ్మ్ ఎప్పుడైనా చేసుకొని వస్తాలె ఇంకా వచ్చి ఇంకా రెసిపీ చే చేద్దాము మార్నింగ్ చేద్దామా లే నైట్ చేసి పెడద్దామా అని అనుకుంటానా
అది ఐస్ క్రీమ్ లాగానే ఉంటుందా
ఆ కొంచెం ఐస్ క్రీమ్ టేస్టే వస్తుంది అంటే వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేస్ తం కదా మనం ఆ ఆ టేస్ట్ వస్తుంది
అందుకే నైటే చేసి ఫ్రిజ్ లో పెడుతే మనం
హ్మ్ బాగుంటుంది ఏ అది ఇప్పుడు నేను మార్నింగ్ చేసినా అని అనుకు కో ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టే కాదు ఎత్తుకొని వచ్చేయాల అప్పుడప్పటికి
ఆ అవునవును
ఇంగ నైట్ చేస్ పెట్ ఇంకా ఎట్లా అది చల్లగా తింటే కొంచెం కుల్ఫీ ఫ్లేవర్ కూడా వస్తుంది
ఉ
మా అమ్మకి చెప్పిన నేను వస్తాని మా అమ్మ ఏమో పాయసం చేశా అంటే మా నేను చేస్తాండి కదా మస్ స్వీట్ అంటే ఇది ఇంటికి లే నువు నువ్వు మీ ఫ్రెండ్స్ కి చేసుకొని పో నేను అన్ చేయలేదులే నువ్వు చేసుకొని పో ఇది ఇంటికి మాత్రం చేస్తన్న
ఆహా
నూచెం చెప్పా మా అమ్మ ఇది నేను చేసేది వచ్చ ఇది రవ్వతో చేస్తారు మా అమ్మ సెమీయాల తో పాయసం చేస్తది
మీ అన్నా మూవీ ఆర్ ఇక్కడ హాస్టల్ లో ఉంటాడా పీజీ లో కాలే
ఆహా మా అన్న ఉం మా ఊరు తెలుసా నేటివ్
హా హా తెలుసు
ఆ అక్కడే వాళ్లు గుడా ఒక పది అడుగులు దూరం అం తే
ఆహా
ఉ అంతా మేము మనీ మా మా పెద్దత్త వాళ్లు అందరూ మాది జాయింట్ ఫ్యామిలీ ముందు
ఆహ జాయింట్ ఫ్యామిలీలు బాగుంటాయి ఆ
నేను చిన్నప్పుడు అంటే నేను కొంచెం పుట్టకముందే ఒక్కొక్కడు సపరేట్ సపరేట్ వేడిగా వెళ్ళిపోయినారన్ మాట
అహా
ఒక పెద్దత్త వచ్చి మదన్పల్లికి షిఫ్ట్ అయిపోయినరు ఇంకా ఒక పెద్దఅత్త ఆడిట్ ఇంట్లో ఉన్నినారు మేము కూడా ఆడే ఉనిన్నాం ఇంగా మా నానమ్మ వాళ్ళు కూడా మదన్పల్లికి వెళ్ళిపేనారు మా పెద్దప్ప మా నానమ్మ వాళ్ళు పక్కన పక్కనే ఉంటారు అనమాట త్రీ పోర్షన్స్ ఉన్నాయి ఆడ మదన్ పల్లిలో
ఆహా
మాది ఒకటి మా పెద్దప్ప వాళ్లది రెండు ఉం మా మా పోర్షన్లో నుంచి వాడికి ఇచ్చినాము ఇంకా మా పెద్దప్ప వాళ్ళ పోర్షన్లో మా పెద్దప్పని ఇంగ ఈ అన్న ఉన్నాడు కదా వీళ్ళ డాడీ వాళ్ళ పోషన్ లో మా నాన్నమ్మ వాళ్ళ ఉన్నారు ఉహూ
ఇంకా ఏం చేస్తున్నావ్
ఇంకా సాఫ్ట్ స్కిల్స్ ఉమ్ చెప్పు చెప్పు చెప్పు పోలేదా సాఫ్ట్ స్కిల్స్ కి
నేనా పోలే అది కొంతమంది గెస్ట్ లెక్చర్కని పోయినారు
ఆ
అందరం పోయినామ అని చెప్పేసినాము మేడంకి మేడం రాలా క్లాస్కి
ఉమ్
మళ్ళీ ఎంఓసీకి పోయినాము ఎంఓసీ లో ఒక పది మంది గర్ల్స్ నాలుగు మంది బాయ్స్ నాలుగు మంది అంతే
ఆ
ల్యాబ్లు
ఉమ్
ా ఏమో ఇప్పుడేమో ఎంజాయ్ చేసాం ఎగ్జామ్ లో కూడా తెలుస్తది దూల తీరుతాది
అవును ఒకసారి ఈవెంట్ అయిపోయింది అనుకో మళ్ళీ ఉంది మనకథా ఈ ఏప్రిల్ లో ఫుల్ ఇంకా ఎగ్జామ్స్ పైన ఎగ్జామ్స్ ఉంటాయి
అవునవును ఇంకా సమ్మర్ ఇంటర్న్షిప్ ఉన్నా బాగుందా అనుకుంట సమ్మర్ ఇంటర్న్షిప్ కూడా తీసేస్తారు
ఆ అది కూడా ఎత్తేసి ఇగ ప్లేస్మెంట్స్ కి ప్రాక్టీస్ చెయ్యాలంట
ఆ
ఇంకేమి ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు సరే అయితే మల్ల ఎప్పుడైనా చేస్తాను
సరే బై
ఆ బాయ్